హలో హలో
కొడుతుంద
ఆ వినిపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఆ చెప్పండి
హ ఎంచేస్తున్నా
ఇంకేం అన్నా హుమ్ నా పనులు ఐపోయింది మళ్ళా పనిచేయవచ్చు హు హుమ్మ్ మేమే అక్కడ బయట ఉండొచ్చు కూడా బాగా హలో
ఆ ఏమన్నారు
మీ మీరక్కడ రోజు మీరు బయటికి పోతారు కదా ప్రశాంతంగా
బయటికి ఏం లేదు ఇంట్లోన్న అందరు ఉంటారు సిస్టర్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు ఇంకా అందుకనే టెరస్ న తను బయటను ఉంటాను సిమ్లింగ్స్ ఒకటే ఒకరే ఉన్నారు కానీ జాయింట్ ఫ్యామిలీ మా పెద్ద నాన్న వా అంతే
అవులే ఓ చాలా బాగుంటది
జాయింట్ ఫ్యామిలీ మొత్తం పది ఏళ్ళు ఓల్డ్
ఆహా
ఆ ఎంత ఉంటుందంటే చాలా పెద్దది హ మీరు ఎప్పుడనా చూసినారా పాత ఇన్లు కోళ్ళు ఇంట్లోనే ఎద్దులు కట్టేసుకోవడము
ఆహా ఇంకా చూడలేదు ఆహా
ఆ మచ లేదు ఇది ఓ ఎన్ని ఎద్దులు కట్టెయ్యచ్చంటే ఫోర్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆ మొత్తం ఆ ఎయిట్ ఎద్లు
లోపల ఇంట్లోనే కట్టేస్తారా మీరు
కట్టేసుకోవచ్చు కానీ మము రెండు ఎద్దులు అండ్ పోటెండ్లను కట్టేస్తున్నాము నార్మల్ గా అయితే ఎనిమిది ఎద్దులు కట్టేసుకోవచ్చు అంత ప్లేస్ ఉంటుంది
వావ్
అ అన్ని ప్లేసులు అండ్ ఒక కిచెన్ హలు ఒక నార్మల్ హాలు ఒకటి మా అమ్మోళ్లు దేవునికిి సంబంధించింది స్టోర్ రూమ్ సంబంధించి ఒక
హమ్ అదేదో మర్యాద రామన్న సినిమాలో చెప్తున్నట్టు చెప్పు చెప్తాండు
ఆ సిమాలనే అంతేలే సర్పొద్దా చాలా పెద్దది
అంతే కనబడు
ఆహా కారణలుంట ఇత ఇస్ ఇంట్లోనే ఎద్దులు అన్నిీ ఉంటాయి
అసలు ఈ సైడ్ ఎవరు ఇంట్లో కట్టేస్కోరు
మరి ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు అయినా కూడా కొంతమంది రీసెంట్ గా ఇలానే కట్టిస్తున్నారు మరి అంటే ఇంట్లోనే ఎద్దులకీ కావాల్సిన గాడే అవన్నీ పెట్టించి కట్టేసుకుంటున్నారు అలా కూడా
కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంటే ఒక టూ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ హాల్ ఒక హాలు పైన వరన్డా ఆ సారీ బయట వరండా
ఇప్పుడు అదే
ఇప్పుడు అదే ట్రెండ్ మేము కూడా కట్టియాలని ఆలోచిస్తున్నాం కానీ చాలా రోజులు అయింది ఎప్పుడు కట్టిసారు తేలదు ఇంట్లోన
ఊ అవి అనుకోవడమే కానీ జరిగే పనులే కావు
ఆ అదే చిన్నప్పటి నుంచి అనుకోవడమే తప్ప
ఆ ఇంకా అసలు నిజంగనే కట్ కట్టిసారేమో అనుకోల అందరు చూస్తే అడ ఏం జరగవు
జరగదు
మనము సంపాదించి కట్టిద్దాము అనేకి మనకి మన మీదే నమ్మకాల్ లేవ్ ఫస్ట్ చేత్తమా అంత సీన్ లేదు ఆ ఫస్ట్ జాయిన్ కాళ అలాంట ఇంక అంత సీన్ లేదు
మనం ఏం కట్టేయాలంటే అయిపోయిం మనము
అన్ని ఆశ లేక లాస్ట్ కన్నీ నిరాశలే మిగిలేది
నిరాశలేండి ఎంత అనుకున్నా కూడా జరగడం లేదు మాత్రం ఇల్లు అనే తప్ప అదొకటి
ఉమ్ అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి ఇన్ని ఖర్చుల్లో ఇంగయాడ
అహా లేదు రీసెంట్గానే ఆ మా సిస్టర్ ఎల్డర్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది
అవునా
ఇగా అన్నలు ఇద్దరు ఉన్నారు
ఆహా
ఇగా ఇలా ఇంకా అయితూ ఉంటే ఇంక ఈ ఖర్చులు మ్యారేజ్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇంకా
ఇంకా పెళ్ళి గురించి అయితే ఇంకా ఇల్లు పక్కనే పెట్టేస్తారు మా అక్క పెళ్ళికి ముందు ఆ ఖచ్చితంగా కొంటారు అది ఇది చాలా మాట్లాడినారు పెళ్లిి సంబంధం వస్తాని ఇళ్లా ఆడపోయిందేమో ఎగిరిపోయింది
ఎగిరిపోంది ఇంకా ఖర్చు చాలా
ఆ ఖర్చులు సరిపోయినాయి ఇంకా
ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా అయిపోయింది ఇంక దాన్ని కొనాలంటే మీకు కోసము ఆస్తులు అమ్మాల్సిందే
ఏముండవు మా గోల్డ్ కొనాల అంటే ఇంకాంతే తే ఇల్లా ఎందుకులేమ్మ ఇంకా అని అంటారు ఈ బంగారం ఉంటే చాలు అనీ
ఉన్న ఇళ్ళని కూడా తాకట్టు పెట్టి కొనాల్సి వస్తుంది అట్లా అదే పరిస్థితి నిజాలు
యడ శషే
గోల్డ్ యే కాకుండా సిల్వర్ కూడా అలానే అవుతుంది ఇప్పుడు మరి
అవును సిల్వర్ కూడా అట్లే అయిపోయింది చాలా కాస్ట్ అయిపోయింది
చాలా ఎక్స్పెషలీ జనవరి నుంచి ఫిబు లాస్ట్ ఫిబు లాస్ట్ వరకు చాలా ఎక్కువ ప్రైస్కు వెళ్ళింది మరి ఫిబు నుంచి తగ్గింది కొద్దిగా తర్వాత ఇప్పుడు మిడిల్ లో ఉంది ఇంకా అదే వన్ ఈ గోల్డ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అరౌండ్ ఉంది
ఇప్పుడు వన్ సిక్స్టీ ఉందా
హ ఇంకా హమ్ సిల్వర్ కూడా ఎగ్జాక్ట్గా తెలీయదు అది కూడా ఆది చాలా తక్కువ దరకి నార్మల్ గానే ఉందిప్పుడు మరి
వాళ్ళ బిజినెస్ బాగుంటుంది నాకు తెలిసి
వాళది బెస్ట్
ఆ ఎప్పటికిీ తగ్గదు పెరుగుతుంది కానీ తగ్గదు
తగ్గదు
ఆ
ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బెస్ట్ ఆ బిఫోర్ డిసెంబర్ ఆ టైమ్ లో చేసిన వాళ్ళు
మీకు ఈ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దండి
బ్యాన్ చేయలేదు బ్యాన్ కాదు వాళ్ళు చేసింది కొనొద్దని చెప్పింది అంతే బ్యానని చెప్పేలేవాళ్ళు కొనొద్దండి అని అడ్వైస్ ఇస్తున్నరూ మన వాళ్ళు అడ్వైజ్ ఎందుకింటారు మన వాళ్ళ అడ్వైస్ ఎవరు వింటారు కొనద్దంటే
హ
మన వాళ్ళ కొంటె కొంటారు లేదనంటే అమ్ముతుంటారు
ఉహు అపట్లో కొన్ని తీసేసినారు కాన్వెంట్ వి ఇన్వెస్ట్మెంట్ వి గోల్డ్ మీద
అంటే ఐ థింక్ తీసేయలేరు ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ నల్ గా ఉంటుంది కాబట్టి
మాకి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసింది ఆసార్ చెప్పిండే ఈ గిప్పుడు లేదు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ కే లాస్ వస్తుందని తీసేసింది అంతండ్రి
కానీ గవర్నమెంట్ ఏమి ఇన్వెస్ట్ చేయదు కదాంట ఓన్లీ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు అంటే అలాంటివి ఉండేది గవర్నమెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్ ఉండేది
హ
ఆ
ఉన్న దాంట్లో ఆవెన్దుకులె అనిపిస్తయ్ నాకు
ఆ కష్టమ్
ఇ
అదేఅండి చూస్